ఆ చెప్పండక్క
ఆ ఎక్కడున్నావ్ రా
హాస్టలే అక్క మీరు
నేను ఇక్కడ హాస్టల్లోనే రా
తున్నర అక్క
ఇవేరా ఇంకా గ్రూప్స్ ఇంకా అవె
హ్మ్
మ్
మీరు ఫాస్టింగ్ ఉంటున్నరక్క
ఆ ఉన్నా రా
అవున
ఆ
ఫ్లో లో అడగబోయ తిన్నారా అని జెప్పి మళ్ళీ ఫాస్టింగ్ ఉంటారు గదా అని గుర్తొచ్చింది
ఉమ్
ఎమ్ చేస్తున్నారక్క
ఖాళీగానే ఉన్నారా మీరు
ఇప్పుడే కిందకెళ్ళి టీ తెచ్చుకున్నాక్క నేన్ వచ్చే లోపల మా రూమ్ లో అమ్మాయి చెప్పింది ఇలా కాల్ చేస్తున్నారు అని మ్ అందుకా ఇందాక వేరే అమ్మాయి చేసినప్పుడు సిగ్నల్ సరిగ్గా అందలేదక్క అందుకని కట్ అయిపోయింది
ఓకే సిగ్నల్ కూడా చూసుకోరా ఉందో లేదో మళ్ళీ కట్ కాల్ కట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిద్ది
అలా చాలా మందిగ్ జరిగింది అక్క మనీ పడతాయో పడవో కూడా తెలీదు
ఆ అదే ఎక్ ఎగ్జాక్ట్లీ టైమ్ చూసుకొని మంచి సిగ్నల్ ఇంకా ఉండే చోట చూసుకుంటే బెటర్ ఉంటది
ఆ నిన్న ఆ పాప చెప్పింది చెయమని నెంబర్ చెప్పాను అ చేస్తావా అని
ఆ
త వద్దులే నాకు ఈవినింగ్ నుంచి సిగ్నల్స్ సరిగ్గా రాట్లా
ఓకే
అందుకని ఒద్దులే ఆ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి చెప్పా తరత మళ్ళీ కాల్ చేసా ఈవినింగ్ చేస్ సే అప్పుడు మాట్లాడతావా అంటే ఆ నేన్ గేమ్ ఆడుతున్న అనింది సర్లే అని జెప్పేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడా
ఆ
తను మళ్ళీ కాల్ చేసి చెప్పింది అప్పటికి నేను వేరే అమ్మాయితో మాట్ మాట్లాడతా అంటే కట్ అయిపోయింది అమ్మాయికు సిగ్నల్ వస్తద్దో రాదో అనుకుంటున్నా
ఆ
సర్లే అని చెప్పి ఇప్పుడు చేశారు కదా అని చెప్పి చేస్తున్న సిగ్నల్ బానే ఉందని
ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి ఇంకా
మ్ వేరే అమ్మాయికి పాపం వెళ్తాం అక్క ఉగాదికి వెళ్తాం అన్ని ఒకటే సార్ వచ్చయి ఉగాది రంజాను
అవును ఈ సారి అంత మంచిగా జరుగుతు
పైగా మా ఊర్లో మేము పోలేరమ్మ పెట్టుకుంటునమా
అవునా
ఆ అది కూడా ఆ బా జరుపుకుం టారు అందరు వస్తారు బంధువులు అందరూ ఇంకా అది కూడా కలిసి వచ్చింది నాకు బా గ ఉమ్ ఇంకెళ్ళేసి కొన్ రోజులు ఉండేసి అవును వస్తా
బానే సెలబ్రేట్ చేస్తారా మీ ఊర్లో
ఉమ్ అవునక్క అంటే మా ఊర్లో వరేస్తారు అక్క వర వేసేసిన తర్వాత అది ఇంకా కోయిడ్డానికి వసద్ది కదా
అ
అప్పుడు దాన్ అంటే కొలిసే ముందుగా పోలేరమ్మకి పెట్టుకుంటాం మేము
ఓకే
మ్ అలాగా ఇంకేమక్క సంగతులు ఎవన్న చెప్పండి మీ ఫ్రెండ్స్ గురించో మీ గురించో
ఫ్రెండ్స్ గురించి అంతేం ఉండదులేగానీ ఇంకా ఇక్కడన్న ప్లేసెస్ గురించే ఇంకా డిస్కషన్ అంటె ఇంకా
ప్లేసెసా చెప్పండి అయితే వింటా
ఆ మీరేప్పుడన్నా వీలు చూసుకొన్ రండి ట్రిప్ ఎయ్యండి అందరు ఇక్కడికి హైదరాబాద్కి
హైదరాబాద్ కా మా ఇంట్లో వాళ్ళు మాములుగా ఇక్కడ కాలేజీ లో ఇండస్ట్రియల్ టూర్ వేస్తామంటేనే ఒప్పుకోట్లా
ఓకే ఎందుకు అడగండి పర్మిషన్ మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడ ఎల్ తాము ఒకసారి వెళ్ళి తెలుసుకోవాలి కదా బయట ఏం జరుగుతుందో అని చెప్పేసి అడ అడగండి
కదాక్క అది చెప్తే ఇంట్లో వద్దు ఆడ పిల్లవి అంత దూరం ఎందుకు నెల్లూరులోనే ఉండు
ఆ
త్తున్నారు
ఇంకా అదే చెప్తారు ఇంకా వాళ్ళ అక్కడ అయిపోయింది మనమే ఇంకా మారాలి లైక్ మన జనరేషన్ నుంచే ఇంకా ఏం కాదని చెప్పేసి వెళ్ళిపోవాలి ఇంకా
ఉ దాని తగ్గట్టు అదే టైమ్ లోనే ఈ మ్యాటర్ చెప్పే టై లోనే మా ఊర్లో వేరె విషయం జరిగిందా అమ్మాయి విషయంలోనే అంటే అమ్మాయి లేచ్ డం పాప ఆ పాప ఇంటరే సిక్స్టీనో ఫిఫ్టీనో ఉంటాయి
ఆ
లేచిపోయిందా ఇంకా ఇంకుంటది కదా ఇంట్లో సిచ్యువేషన్స్
ఇంకా ఉంటాయి లె బయటి బయటికి పంపియరు ఇంకా అ చదువుకొని ఇవ్వడమే వాళ్ళు గ్రేట్ అను
అసలు మా అమ్మమ్మ అయితే ఆ విషయం తెలిసినప్పుడు వచ్చేసి అసలా పోవద్దు చదవడం నాకు ఇష్టం లేదు నువ్వు పోబాకు ఏమొద్దు ఇంట్లోనే కూర్ ర్చో పెళ్లి చేసేస్తాం అని చెప్పి మాట్లాడింది
ఇంకా అంతే మాట్లాడదు ఒకడి ఒక ఇష్యూ జరిగిందంటే ఇంక అయిపాయ్ దాని మీద ఇంకా వాళ్ళకి భయం ఉండిపోద్ది అనమా ట వద్దు వద్దు అదే ఉంటది వాళ్ళ
ఉ ఎప్పుడు అంటే మాములుగా ఔటింగ్ కి వెళ్తాం కదా
ఉ
అలా వెళ్ళేటప్పుడు మా రూమ్ లో ఒక అమ్మాయి ఉంది వాళ్ళు మొన్నే అమ్మాయి బాప్తిజన్ తీసుకుంటే అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళాము
ఆ
అంటే వాళ్ళింటికి ఇక్కడ నెల్లూరులోనే వాళ్ళ ఇల్లు ఉండేది వాళ్ళింటికె వెళ్లేది ఎక్కువ అంటే ఏదన్నా పండగ వచ్చిన అంటే వాళ్ళు పిలుస్తారనమాట అట్ట ఇంట్లో వాళ్ళకి చెప్పే వెళ్ళేది ఏదైనా బర్త్డేలైతే వెళ్ళేది బౌటింగ్ కి అలాగా మా నాన్న అది ఇది తెలిసినప్పటి నుంచి ఔటింగ్ యాడికి వెళ్ళడానికి లేదు అని చెప్పేసాడు
పర్మిషన్ ఇవ్వర్లే ఎక్కడ్ ఇంకా మనం ఎప్పుడన్నా ఎక్కడికన్నా బయటకి వెళ్ళాలన్నా ఇవ్వరు లైక్ గోవా ఇలా వెళ్ళాల అ ఎక్కడ అసలు పర్మిషన్ ఇవ్వరుగా ఎవరు మనమే వెళ్ళాలి ఇంకా టైం చూసుకొని స మనమే ఇంకా అన్ని తెలుసుకోవాలి బయట తిరిగి ఎలా ఉంది సొసైటీ
ఉ ఉ ఇంకా మా తమ్ముడు చెప్పా మా తమ్ముడు చెప్తానే మా తమ్ముడు అన్నా కన్విన్స్ చేస్తాడు ఇంట్లో వాళ్ళకి అర్థమయెతట్టు చెప్తాడని
ఏ వాళ్ళకి మీ తమ్ముడు మాట వింటారా వాళ్ళు
ఆ వింటారక్క అంటే మా తమ్ముడికి నేను సపోర్టు నాకు మా తమ్ముడు సపోర్టు ఎవరో ఒకర్ చెప్తుండాలి కదా ఇలా ఉంది బయట ఇలా ఉందని
ఆ
అలాగా ఇద్దరికొకటు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుంటాం
అదే బెటర్లే కలిసుంటే ఇంకా బెటరే గా
ఉమ్
ఉ
ఎందుకంటే వాళ్ళకి తెలిదు ఎలా ఉంటదో బయట అని
ఆ వాళ్ళది ఇంకా మన ఊర్లలో అలానే ఉంటదిగా లైక్ ఎ ఇంకా ఎందుకు చదివియాలి పెళ్లి చేసేద్దాం అది ఇది అనే ఉంటది
ఇంకా ఇంట్లో అయితే పెళ్ళి చ్చి చదువైపోగానే పెళ్లి చేయాలని ఆ మాత్రం ఆ ఆ మాత్ అదే అంత మాత్రం చదవడం ఎందుకో
అదేగా ఏం లేదు మంచి జాబు ఇప్పుడే మంచిగ చదు కొని మంచి జాబ్ వచ్చింది అనుకో వాళ్ళే ఇం
మాట్లాడ అసలు మాట్లాడరు ఇంక దాని గురించి కొన్ని రోజులు వదిలేస్తరు
ఆ ఖచ్చితంగా వదిలేస్తరు వాళ్ళు ఇంకా గర్వంగా ఫీల్ అవుతారు అన్నమ మన నా కూతురు జాబ్ కొట్టుకుంది ఇంకా అని వాళ్ళే చెప్పుకుంటారు ఇంకా
ఉమ్ ఇంకా ఏమక్క సంగతులు మీరు ఎప్పుడైనా రావచ్చు కదా అక్క ఇక్కడికి
ఆ వస్తారా ఎప్పుడన్నా వీలు చూసుకొని ఖచ్చితంగా అయితే వస్తా మేబి నెక్స్ట్ ఇయర్ వస్తా అనుకుంటా మీరు ఇం క అయిపోయే లోపు కాలేజ్ అయిపోయేలోపు వచ్చేస్తానుకోం
ఇంకెంతుంది అక్క సిక్స్ మంత్సే కదా అవును
అప్పుడే అయిపోయింది మొన్న మొన్ననే స్టార్ట్ అయినట్టు అనిపించింది అప్పుడే కాలేజ్ అయిపోయింది
ఉమ్ మాకు అసలే ఫోర్తుకూడ లేదు
ఆ
ఫోర్టు లేదు కాబట్టి మీరు ప్రాజెక్ట్ వర్క్ ఎందక్కా
ప్రాజెక్ట్ వర్కుటందం
ఆ ఒక్క ప్రాజెక్ట్ వర్కే ఉంటది అది కూడా కాలేజ్కి ఎవ్వరు రారు ఎప్పుడో ఒకసారి వాళ్లు పిలుస్తరు చూడు ఆహా ఇంటికెళ్ళేది ఏముందక్క ఏదోకటి చేసుకోవాలి బయటే ఉండి
ఓకే ఇప్పుడు ఇప్పుడున్న టైమ్ లోనే మీరు ఏదో ఒకటి చూసుకోండి రా లైక్ ఏదనా అ ఎక్స్ పిరియన్స్ ఇంటర్న్షిప్ లాగా ఉంటాయి కదా అప్పుడు చూసుకొని లైక్ కొన్ని డేస్ అలా మనం అళ్ళ చేసామనుకొన్నిమంత్స్ ఫ్యూచర్ లో మీది డిగ్రీ ఏది ఇది అయిపోయిన తర్వాత ఏదైనా కంపెనీలో తీసుకోవడానికి ఒక బెనిఫిట్ ఉంటది ఇంటెన్షిప్ చేస్
అవునవును నచ్చితే వాళ్ళే తీసుకుంటరు మనల్నే
ఆ తీసుకుంటరు ఖచ్చితంగా మన ఆ ఇంకో టి ఏదైనా బ్యాక్లాస్ పెట్కోకుండా మంచిగా చదువుకుంటే ఆయ్
ఉమ్ అవునక్క ఇంకా త్రీ టూ ఫోర్ వన్ సేఫ్గా పాస్ అయిపోతే చాలక్క ఏ బాధ ఉండదు
ఆ అదత ఇంకా అయిపోయిద్ది ఇంకా వన్స్ మీరు అది క్వాలిఫై అయితే చూసి నెక్స్ట్ ఇంకా ఏమన ఫర్థెర్ స్టడీస్ ఉంటే అది కూడా ట్రై చేయండి
ఆ చెయ్యాలక్క ఇంకా జాబ్ మీందే ఉంటే సరిపోదు కదా ఏదో ఒక
ఆ ఖచ్చితంగా చేస్తే ఇంకా కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్త
ఉమ్ వీళ్ళు కాలేజోళ్ళు పంపిస్ తంన్నారు అక్క ఫైవ్ మంత్స్ వచ్చింది కదా మాకు గ్యాప్ ఎగ్జామ్ కి సెమ్ కి టూ మంత్స్ ఇంటర్నషిప్పే ప్రిన్సిపల్ సార్ చెప్పారు ఉమ్ పంపిస్తాము ఇలాగా క్లాస్ మొ త్తాన్ని కొన్ని కంపెనీస్ కి కంపెనీస్ క పంపిస్తాము ఐదుగురిని నాలుగురిని అలా బ్యాచ్లు బ్యాచ్లు గా హలో ఒకవేళ మీరు అడుగన అక్కడ బాగా పని చేస్తే అక్కడ బాగా మీరు నచ్చితే వాళ్ళే మిమ్మల్ని రిఫర్ చేస్తారు అని చెప్పి చెప్పారు ఆ పని ఏదో చెయండి సార్ కొంచం మాక్ కూడా యూజెస్ అవద్ది మాని ఎంతో చెప్ అంటే మనీ కట్టాలి కదా ఇంకా
ఆ మనీ ఉంటది ఇంకోటి వాళ్ళే ఇస్తారు అనుకోంట మీరు ఒకవేళ టూ మంత్స్ చేస్తే కొన్ని ఎలా ఉంటాయంటే ఇంటర్న్షిప్ మీరు టూ మాన్స్ అక్కడ చేశారనుకో వాళ్ళే శాలరీ ఇస్తార అనమాట మీకు ఇంకా సర్టిఫికేట్ కూడా ఇస్తారు మనం కూడా కొంచెం అమౌంట్ పే చేయాలి ఇంకా ఎలా ఉంటదో మరి చూడాలి ఇక్కడ
అదే సార్ సార్ కొంచెం మాకు ముందే చెప్పండి సార్ అమౌంట్ ఎంతో కొం తగ్గించి చెప్పండి సార్ చూసి పెట్టుకుంటాం మేము ఖచ్చితంగా వస్తాము ఇండస్ట్రీకి అని చెప్పి చెప్పాం అందరం కలిసి అంటే వేరే వి విషన్ మీద సార్ దగ్గరికి పోతే ఇంక సార్ ఇది కూడా చెప్పారు మా సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళలో ఇద్దరుక్కలని చెప్పారు రెఫెర్ చేశారంటా ప్రిన్సిపల్ సారు ఇలా వెళ్ళమని హైదరాబాద్ కి కంపెనీకి ఇండస్ట్రీ వెళ్ళమంటే అక్క వాళ్ళు ఇంకా టైం పాస్ చేసేసారు వెళ్ళలేదంట
లేదు అలా వేస్ట్ చెయ్యొద్దు వెళ్తే కొంచెం బెటర్ మీకే ఇంకా
వేస్ట్ అయిపోయింది
ఉమ్
మ్ చెప్పు కూడా వేస్ట్ అయిపోయింది. మీరన్నా యూజ్ చేసుకోండి పో ఈసారి ఇంటర్న్షిప్ ఆన్లైన్ క్లాస్ లే జరిగాయి అది పెద్ద యూజ్ ఉండదంట హలో
ఆ వింటన్నారా
మ్ అదే జ ఆ ఆన్లైన్ సర్టిఫికేట్ ఏం పెద్ద ఉపయోగ ఉందో ఆఫ్లైన్ అయితే బాగా మంచిగా ఉంటది
ఆ ఓఫ్ఫ్లిన్ అయితే కొంచం
ఉ అని చెప్పి చెప్పారు పంపిస్తే బాగుండక్క
ఏంటి ఒకవేళ ఒకవేళ వాళ్ళు సార్ వాళ్ళు పంపించారునుకో ఇంటర్న్షిప్ కి వెళ్ళండి వెళ్తే కొంచెం మీకు ఎలా చేయాలి వ వర్క్ తె తేలుస్తు అనమాట అసల్ ఏంటి అని ఇంకా ఎన్విరాన్మెంట్ కూడా తెలుస్తుంది ఎలా ఉంది ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా ఉండాలి ఇంకా
మేము ఎప్పుడు హాస్టల్ లోనే కాదక్కా ఉన్ ఇల్లు హాస్టల్ ఇల్లు హాస్టల్ ఏం తెలిసు ఉండదు బయటి వేళ్తే కొంచెం తెలుస్తుద్ది ఆ ఆవును అక్క మన చేతిలోనే ఉంది ది
ప్రతోక్లని నమ్మడం అదికూడా చెయద్దన్నమాట ఎవరు ఎలా ఉంటారో తెలిదు ఇంకోటి మీరు ఓన్ గా లైక్ మీ అంతటి పని మీ మీ పని మాత్రం మీరు చూసుకోవాలిన్నమాట ఒకరు తోడుండాలి ఒకరు ఉంటేనే నేను ఉండగలను అంటే కుదరదు ఇంకా
అస్సలు అది కుదరాదు అక్క ఫస్ట్ మనము మన ఫ్రెండ్స్సే ఉండాలి మనతో పాటే ఉండాలనుకుంటాను వాళ్ళని తీస్ తీసుకెళ్తాం తీసుకెళ్ళడానికి ఏమో కానీ లాస్ట్ కి ఏమవుద్ది అయ్యో ఎందుకురా తీసుకొచ్చుకున్నాము ఆఖరికి వాళ్ళకి మనకి గొడవలు పడిపోతాయి
అదే, ఇంకోటి బయటికి వెళ్ళలేదప్ ఇప్పుడు ఎక్కడికైనా కాని ఓ సింగిల్ గా వెళ్ళడానికె ట్రై చెయండి ఎందుకంటే తెలుస్తుంది అనమాట మీకు ఎలా ఉండాలి ఏంటి అని సరే రా చదవండి మంచిగా బాయ్ రా ఆల్ ది బెస్ట్
రండి ఎప్పుడన్నా
ఆ వొస్తారా ఖచ్చితంగా